హలో ఆ హాయ్ అండి బావున్నారా?
హా బావున్నామండి మీరు బావున్నారా?
హా బావున్నామండి.
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నా.
వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందండి.
ఓకే తిన్నారా? ఆ ఇప్పుడే పని అయింది.
అవునా?
ఆ మా బాబు ఉన్నడు గదా తినిపియ్యాల అసలు తినడు.
అవునా అంటే రోజు మీరే తినిపిస్తారా?
అవునండి తనే మొబైల్ పెట్టాలా ఆయన పెట్టినాంక తినిపిస్ తే తినాలి తినిపించాలి నేను
ఊహుమ్ కానీ మొబైల్ చూసుకుంటా తింటే ఇగ వాళ్ళకు తిన్నట్టు ఏం ఉంటదండి?
అవును కానీ ఇగ అలవాటు కావాలి ఫస్ట్ తినకపోతుండే అసలు బాబు అసలు అన్నమే తినకపోతుండే ఏదొక ప్రయత్నం చేసి తినాలని అట్లా చే అంటే బయట చిరుతిల్లు ఉంటాయి గదా షాప్ లోవి అవి అవి అలవాటు అయితున్నాయని ఎట్లనో అట్లా ఫస్ట్ అయితే అన్నం అలవాటు చేయాలని అట్లా అలవాటు చేసినాం ఇంకా బయట తిరిగి తిప్పినాం. ఎత్తుకొని తినిపిచ్చడం అవన్నీ అయిపోయినాయి అసలు బొమ్మలు చూపిచ్చుకుంటూ గాని ఆ తినకపోయేవాడు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం అలవాటు అయితున్నాడు కొంచెం అలవాటు అయినాక మానేద్దామని అనుకుంటున్నాం అనుకుంటున్నాం
కరెక్టే గాని ఇగా అదే అలవాటు అయిపోతే గూడా బాగుండదు ఇంగా ఇప్పటి నుంచే కళ్ళకు ఎఫక్ట్ అవి ఇవి బాగా వస్తయి
అవును బ్రెయిన్ కి ఇకా ఐస్ కి ఎఫెక్ట్ పడతది వేరే పిల్లల అయితే మంచిగా కల్పించేస్తే తింటరు ఇంగా మా బాబు అయితే నాన్ వెజ్ అస్సలు ముట్టడు
అవునా నాన్ వెజ్ తినరా అంటే మీ బాబు కొంచెం పెద్ద అండి మరి
హ ఆ అంటే కొంచెం పెద్దగనే నాన్ వెజ్ అస్సలు తినడు మా బాబు
అయ్యో అంటే వాళ్ళకు ప్రోటీన్స్ కావాలి గదండి ఎగ్స్ గూడా తినరా
ఆహా తినడు అని ఇస్తే ఫస్ట్ చిన్నప్పుడు తింటుండే
ఆ
ఇప్పుడు అసలు తినడు ఆ వద్దు అని ఏడుస్తడు
అవునా మరి ఏం తింటారండి డైలీ మీరేం చేస్తరు అత ఆయన కోసం
పప్పులు వెజిటేబుల్స్ క్యారెట్
అవునా కానీ నా నాన్ వెెజ్ గూడా చేయ చేయాలి గదండి తినాలి గదా
ఆ మేము తింటమండి మేము వీక్లీ అన్న తింటము కానీ మా బాబు తినడు అసలు అదే చాలా బాద ఎస్తది కాని అది గూడా మంచిదే కాకపోతే బాగా హైగా అలవాటు ఉండద్దు మరీ ఇట్లా ఉండదు
అవును అవును అది గూడా గుడ్ హ్యాబిటే గాని కానీ మొత్తానికి తినకున్నా గూడా వీక్ ఉంటరు గదా కొంచెం
డ్రై ఫ్రూట్స్ తిపిస్తాం దాని బదులు డ్రై ఫ్రూట్స్ ఇష్టంగా తింటడు డ్రై ఫ్రూడ్స్ అవి అ ఉంటాయి గదా కొన్ని కొన్ని
అవునా
ఆ ఇది పల్లి చిక్కిస్ పల్ పట్టి నువ్వుల పట్టి ఉంటాయి గదా హలో ఉమ్
మీరు ప్రిపేర్ చేస్తారా ఇంట్లో
ఆ నేను చేస్తా అండి తప్పదు గదా అప్పుడు లేనప్పుడు బయటనుంచి తేస్తాం కానీ ఇంట్లోనే చేయాలి ఇగా
అవునండి ఇగా చెయ్యాలి ఇగా వాళ్ళు వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఇగా మనం మనకు శ్రమ అయినా గూడా చేయాల్సి వస్తది ఇగా
మ్ ఇక్కడ వా ప్రోటీన్స్ అవన్నీ అందాలంటే విటమిన్స్ మినరల్స్ ఇగా ఎట్లానే ఆలోసించడమే ఉంటది ఇగా రోజు ఆ గంట గంట కూర్చొని మూడు పూటలు తినిపి అలాంటే నడుమన నోస్తది ఈ మెడలు అన్నీ నోస్తాయా అసల్
అంటే మొబైల్ చూసుకుని తిన్నట్టు తినడం కొంచెం కరెక్ట్ గాని అంటే అత అతనే అతనే తినేలాగా అలవా చేయాలండి ఊకే మీరే ఎంత సేపు తినిపిస్తారు
ఇంక కొంచెం పెద్దగానీ ఇప్పుడు అలవాటు అవుతుంది గదా మళ్ళ స్కూల్కి వెళ్తాడు గదా మళ్ళి హా వెళ్తాడు మళ్ళ దాని వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఫీవర్ వస్తది మన ఒకవేళ భయపడతే మనకు ఇయ్యలేదనుకో మళ్ళ తినక పోతే అదొక బాద
అవును అది గూడా మీరు చెప్పింది కరెక్టే
ఉమ్ మల్ల హెల్త్ కరాబ్ అయితే స్కూల్లో వాళ్ళ ఆయమ్మలు వాళ్ళ టి మేడమ్స్ టీచర్స్ ఉంటరు కల్పిస్తే తింటా అంటరు మరి నేను చూడలేదు ఒకవేళ తినకుంటె తినిపిస్తా అంటరు మరి ఏమో చెప్పలేం ఇగ
అవునిగా ఆయనే గూడా య్ ఇగ చిన్న బాబే కదా ఇంటికచ్చినా గూడా ఏం చెప్తడాయన తినిపించిండ్రో లేదో ఇగ అన్నీ
కొంచ్ కొన్ చెప్తడు గనీ ఇగ నమ్మాలో నమ్మకూడదొ ఏం తెలియదు మనం చూస్ స్తేనే కల్లారా తెలుస్తది
అవునండి మనం గూడ ఎప్పుడైనా వాళ్ళక్ చెప్పకుండ వెళ్ళి అబ్జర్వ్ చేయాలి
హా అ మళ్ళ చూస్తే ఏడుస్తడు మళ్ళ అస్తా అంటడు
ఉమ్ అవును ఇగాడ అలవాటయ్యే వరకు స్కూల్ కి ఇగ ట్లనే ఉంటది
ఆ మీరేం జేస్తున్నరండి మీర్ హౌస్ వైఫా అన్ మ్యారీడ్ ఆ
నెన్ అన్ మ్యారిడే అండి
అవునా ఏం చే ఏం చేస్తరు మీరు చదువుకుంటరా జాబ్ చేస్తరా
లేదండి జాబ్ సర్చింగ్ లో ఉన్నా
అవునా
హా అవునండి
దేని ప్రిపేర్ అయితున్నరు మీరు
అంటే ఇగ ఒక్కదానికని అట్ల ఏం లేదు ఇగాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉన్న ఒకా టూ ఇయర్స్ నుంచి
రాసారా మరి ఏమైనా ఎగ్జామ్స్
రాసాను గనీ అంటే ఫస్ట్ బానే ప్రిపేర్ అయ్యేదాన్ని ఇగ ఎగ్జామ్ వచ్చిందంటే నోట్స్ కిషన్ ఏం లేదు అలా అనేసి సరికి కొంచెం ఇంట్రెస్ట్ పోతుది గదా ఇప్పుడు ఎగ్జామ్ ఉందంటే మనం చదువుతాం రెగ్యులర్ గా ఇట్ల మంచిగా ఇగ ఇట్ల నోటిఫికేషన్ లేదు అనేసరికి అట్లా చదవకపోవడం లేకపోతే ఎగ్జామ్ ముందే ఏదైనా ఏటైనా వెళ్ళాల్సి రావడం అట్లా అని పోతుందండి ఇగ జాబ్ లాస్ట్ ఇయర్ గూడా మిస్ అయిందండి కొంచంలో
కరెక్టే గని మీరు నోటిఫికేషన్ అవన్ చూడొద్దు మనం ఒకటే గురి బేట్టి మనం నిరంతరం శ్రమిస్తూ ఉండాలన్నమాట
అవునండి కనీ ఇంట్లో ఇగ ఉంటే ఆ ఆ పని ఈ పని అని లేకపోతే టీ వీ జూడడం మొబైల్ జూడం అదే ఇగ అయిపోయి అట్లే అలవాటు అయిపోతుంది ఇట్ల కొంచెం కోచింగ్ సెంటర్ కన్నా ఇట్ల లైబ్రరీ కీ అట్లాంటివన్నా అక్కడకెళ్ళినం అనుకో ఒకరిని జూసి ఒకరం అట్ల కొంచెం చదవడం ఉంటది గద ఇగ ఇంట్లో ఉంటే ఇగ అసలూ అవ్వట్లేదు అసలు చదవడం
ఎక్కువ ఏదంటే ఇంట్రెస్ట్ మీకు
అంటే దేని మీద అండి
ఏ ఫీల్డ్ ఇట్ల టీచింగ్ ఫీల్డ్ ఆ ఇట్ల ఉమ్ పోలీస్, ఆర్మీ లైక్ ఇట్ల ఆఫీసర్
నాకైతే ఆఫ్ ఆ ఆఫీసరే ఇష్టం అండి అంటే టీచింగ్ గూడా అంటే నేను టీచింగ్ కోర్స్ గూడ చేశాను కనీ అసల్ నాకూ ఇంట్రెస్ట్ ఏం లేకుండే టీచర్ కోర్స్ మీద అట్లా టీచింగ్ చేయడం అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు నాకు
మరి చేసారు మరి డబ్బుల్ దండగా
దండగేముందండి నేర్చుకున్నాం గదా అక్కడ గూడా అంటే ఇప్పుడు కొంచెం బెటరే ఇప్పుడు బానే అనిపిస్తదని స్టార్టింగ్లో అంటే నేనూ చెయ్యాలి అని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది అట్లా
ఆ ఏదైతే నీ విద్య అయితే అస్తది కనీ
ఆ కానీ ఇగ చే చేస్తున్నా ట్రై చేస్తున్నా అన్నీ ఇంకా చూడాలి ఏమైతదో
ఆ ఆ ఈ మధ్య టెట్టు అవన్నీ పడతాయేమో ఈ మధ్యలా
అవునండి టెట్ రాస్తనే ఉన్న ఆయన ఇయర్కి టూ టైమ్స్ వేస్తనే ఉన్నారు రాసే వాళ్ళు రాస్తనే ఉన్నరు మార్క్స్ ఇంప్రూవ్ కోసం రాస్తడ్రు కొంతమంది ఏమో ఫెయిల్ అవుతుండ్రు ఇప్పుడు టీచర్స్ కూడా పెట్టిందంట కదా
ఆ పెట్టారు పెట్టారు
ఉ అదీ ఏ గవర్నమెంట్ టీచర్స్ కీ
అంతే సరిపోతదంట అన్ని మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పాస్ అయితే చాలు వాళ్ళు
అవునుగనీ టీచర్లయుండి వాళ్లు సబ్జెక్ట్ ఆల్రెడీ టీచ్చేస్తనే ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే భయపడు మేమ్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి ఏంటి అని
ఆ కనీ ఆ క్యూస్షన్స్ సేమ్ రావు కదా
అంటే సేమ్ రావు గనీ వాళ్ళు ఒకవేళ వాళ్లు టీచింగ్ చేసే సబ్జెక్టే ఉంటది కానీ వాళ్ళు ఏదో ఒక్కటే చేస్తారు కదా స్కూల్ ఇక్కడ అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి కావట్టి అట్లా అని కొంచెం వాళ్ళు భయపడుతు ఉంటారు చానా మంది
ఆహా
కానీ పర్లేదు లాస్ట్ టైమ్ రాసినప్పుడు బానే మంది క్వాలిఫై ఐన్నారు టీచర్స్ కూడా ఏ ఎట్లా వాళ్ళు చెప్పేది కదా జనరల్ నాలెడ్జ్ లాగానే ఉంటది వాళ్ళకి తెలిసినవే ఉంటాయిగాని ఇగ వాళ్ళు కూడా కొంచెం చిన్న ఎగ్జామ్ అనేసరికి చిన్న పిల్లల్లాగ కొంచెం భయపడి అట్లా
ఆ
టెన్షన్ పడుతోంది
ఎట్లా అంగన్వాడీ పోస్ట్లకు ట్రై చేసారా మరి
దేనికండి
అంగన్వాడి
అది ఓన్లీ మ్యారిడ్ మ్యారిడ్ ఉమెన్స్ కి కదండి
ఆ
ఇగ చేయలేదది మ్యారిడ్ ఉమెన్స్ ఉండాలి కంపల్సరీ అంటే వాళ్ళు ఆం అంటే వాళ్ళు అక్కడే పర్మినెంట్ ఉంటరు గదా అత్తగారింట్లో
ఆ
ఇట్లాంటి వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అయినా ఈ అంగన్వాడీ దీనిగుడా ఫీజులూ ఎంఎ ఎంఏలు ఎంబిడీలు అవి చేసిన వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు
అవును
అప్లై కానీ మనం
మొన్నట్లా పేపర్ లో న్యూస్ లో మొత్తం సోషల్ మీడియా వైరల్ అయింది కదా ఒక అమ్మాయి అచ్చింది అంటే సెవెన్ మెంబెర్స్ ఉంటే ఒక్క అమ్మాయి సెలెక్ట్ అయింది అంటే ఒక్క ఆమెనే అచ్చింది ఇంటర్వ్యూకి అది ఫారన్న్ ఫారెస్ట్ బీట్ బీట్ ఫారెస్ట్ ఆఫీసర్
ఆ అవున అవునండి నేను కూడా విన్నాను మొన్న
ఆ న్యూస్ లో యూట్యూబ్ లో వాట్సాప్ లో మొత్తం చక్కర్లు పట్టింది అది ఆ ఒక్క అమ్మాయి వచ్చిద అమ్మా అమె ఒక్క అగే జావచ్చు నీ కేంది
అవునుగాని ఇక మనం కూడా అట్లా అనుకోవడం తప్పే ఒక్క పోస్ట్ ఉన్నా కూడా పది పోస్ట్లు ఉన్నా కూడా ఎవరి గురించి మనకు సంబంధం లేదు మనకు కావాల్సిం సింది ఒక పోస్టే కాబట్టి మనకు వస్తది అని మనం ప్రయత్నం చేయాలి కానీ అక్కడ వాళ్ళు అదే ఇన్నే ఉన్నాయి కదా ఎవరు పోతారు ఎవరు పోతారు అనుకుని ఆ అమ్మాయి ఒక్కతే పోయింది ఆ అమ్మాయికి ఒక్కదానికి వచ్చేసింది
అదే మరి అంటుంన్నా
మ్
ఇంకేమ్ చేసావు తిన్నారా
లేద అండి తిన్ లేదు ఇంకా ఈరోజు
ఎందుకు
ఈ రోజు ఫాస్టింగ్ ఉంటా అండి అందుకే తిన్లేదు ఇంకా ఈవినింగ్ పూజ అయిపో అయినాక నైట్ తింటాను
ఏవర ఫ్రూట్స్ తిన్నారా అ మరి
ఆ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అండి మ్యాంగోస్ బనానాస్ అట్లా తెచ్చుకు ఉన్నాను
ఆ
హ మీరేం చేసార అండి ఈ రోజు కర్రీ
పప్పు చేసామ అండి
అవునా
హా
మీరే ఏమైనా వర్క్ చేస్తారా అండి మరి ఇంట్లోనేనా
తేట్లో వర్కే సరిపోదఅండి మాకు
అందే అంటార
ఇగ బయటకి వెళ్ళి ఏం చేస్తామ్ ఆ బాబు ఉన్నాడు కదా ఇంట్లో పని బావులతో పట్టుకోవడం అవ అన్నీ టిఫిల్స్ చేయడం అవే సరిపోతది ఇంకా
అవును ఇగ అది కూడా కరెక్ట్ అంతే గాని ఇగ వాళ్ళు కొంచెం మ్ పెద్ద అయ్యే వరకు ఇగ అట్లనే ఇంకా
కానీ ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళే బాగా మంది కూడా జాబ్స్ క అయినా దేనికై అయినా వాళ్ళే ఫస్ట్ చంటున్నారు వాళ్ళే ముందు వచ్చి చేస్తాం అన్న అట్టు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు
వాళ్ళక అన్నా అన్మాయయిండ్ వాళ్ళే ముందు ఉండాలే
ఆ అవును మీరు చెప్పిన కదా కరెక్ట్ అని వాళ్ళు మ్యారేజ్ అయినాక వీళ్ళకు తెలుస్త అది అన్నట్టు ఎట్లా ఎట్లాంటి అంటే ఎకనామిక్ గా ఎట్లా అంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అని ఇక అట్లా అని చాలా మంది అయితే మ్యారిడ్ వాళ్ళే ఉన్నారు అంటే వీళ్ళు కూడా ఉన్నార అనుకోండి గాని
ఇగ అట్లా అంటి వాళ్ళే ఎక్కువ అనిపిస్తుండ్రు ఈ మధ్య కాలంలో అయితే
ఆ ఇక వాళ్ళు ఏ ఇంట్లో వాళ్ళు ఇంట్లో సపోర్ట్ ఉంటే ఎవరైన వస్తారు చేస్తారు
అవును అది కూడా మెయినే కద అండి
మ్ సపోర్ట్ లేకుంటే కుదరకదు ఇగ వాళ్ళు రావడం కుదరఅదు అ పని కుదరఅదు అన్ని కుదరఅవు
సరే అండి మరి ఉంటాను
ఆ సరే అండి ఓకే బాయ్
మ్ బాయ్